ఆ నమస్తే అండి
నమస్కారం కాఫీలు తిన్నార టిఫిన్లు తాగ్యార
అన్నీ అయిపోయినాయి పొద్దున ఇప్పుడు కాదు మీవి
ఇనా పోస్తంగా తిను
అవునా ఏబ్ర పే చేస్తున్నారు
ఏంలా ఇప్పుడు ఏమంటే అన్నం పప్పు తర్వాత పెట్టుకొని తిన్నామా అని ఆలోచిస్తున్నాం
అన్నం పప్పు తిరువాతన అంటే
అందే అన్నమూ పప్పు కలిపేస్తారు తర్వాత తిరువాత లాగా బ్యాళ్ళు అవన్నీ వేసి ఆహ్ మనము ఎట్లా పోపు పెడతారు అట్లా అలా చేసుకొని తింటే ఆ పైన నార్మల్ ఆయిన్స్ వేస్
ఉంటది కదా
ఆనియన్స్ పప్పులు ఉంటాయి కదా అవి ఆ బ్యాల్లు అదేమో పప్పు అదే యా ఏం బ్యాల్లో తెలీదు ఉద్ది బ్యాళ్లు శేనగ బ్యాళ్లు ఆ అవి అవి వేసుకోని కొన్ని ఆనియన్స్ వేసుకుని తింటే అమృతం
ఉ హ్
మా మమ్మీ పప్పు వేస్ట్ కాకోకుండా అట్లా చేస్తుంటది
ఉహు
ఉహు లేకపోతే ఏందో ఒకటి డాడీ తెస్తాడు బయట అప్పుడు అన్నం మిగిలిపోతది ఏం తినకోకుండా
ఏం తెచ్చుకుంటారు బయట మీరు మామూలుగా ఆ
ఆ ఉన్నాయి గోబీ, పానీపూరి, ఐస్ క్రీమ్ మా ఊర్లో వాకిలి కి వచ్చి కూర్చొని పోయ్ తే వాఫరు చు ఒక్కొక్క టుస్ రెండు చోట్లు ఉన్నాయి అది దూరంగా ఉన్నాయి
అవునా ఎంత కాస్ట్ ఉన్నాయి అవి మీ
మా ఇంటి దగ్గర ఒకటి ఉంది అది ఈ రోజు పెట్లా అది ఒక ఫిఫ్టీ ఉంది ఇచ్చి కొంచెం మా ఇంటికి ఒక టెన్ ఫీట్ దూరం హు
త తగిలింది అన్నారు కదా దానిక్ ఇంకే అవేం పత్యం అవి ఏం చెప్పలేదా ఇవి తినాలా ఇవి తినద్దు అని
ఉమ్ అట్లేమండలే అస్సలు
అవునా కానీ అది తొందరగా మానాలి ఇప్పుడు ఎండాకాలంగా కావట్టి తొందరగా మానిపోతుంది అది దెబ్బ
ఉమ్
అదే చలి కాలం అయితే కొంచెం కష్టం నువ్వు హెడ్ ప్యాట్ ఏమో చెయ్యదు కదా ఇప్పుడు తల్లస్నానం
మమ్మీ ఈ రోజు పడుకో పెెట్టి బెడ్ పైన అక్కడ బాత్ చేపించింది తల ఒక్కటి కిందికి పెట్టి
ఆహా
మ్ హూ లేకపోతే అంతే వాళ్ళు ఈ రోజు హాస్పిటల్ పోయి అది చైన్ చేయిించుకుందామ అని పోయింటే హెడ్ బాత్ చేయ్యొద్దు అన్నారు మమ్మీ ఏమో అట్లా చేయవి చే పంపించింది లేకపోతే నాది ఆ వద్దులే ఆడ పన్నప్పుడు నా చెమటకి అది ఏంది స్నానం చేస్ ిన టైపనా
అవునా
నా బట్టల్ మొత్తం తడిచిపోయినాయి స్వేట్ తో ఎవరన్న చూస్తే నిజం ము ను మునిగి వచ్చిందేమో అనుకోలో
అది సడన్గా బిపి నా డౌన్ నా ఏంటది మే బి
ఆ వాళ్ళు గ్లూకోజ్ పౌడర్ వేసి వాటర్ ఇచ్చన్నారు అప్పుడు సెట్ అయింది లేకపోతే సచ్చిపోయేదాన్నీ
అందుకే టైం కి తినాలి ఆ ఎండలో పోయినప్పుడు మజ్జిగా టెంకాయ వాట్ ట్రవి తాగాలి
హుమ్ ఆ కంగాల్లో మేము అస అది మా మమ్మీ ఏమనిందంటే మెయిన్ ఎఫెక్ట్ నేను ఎక్కడనా ఫంక్షన్స్ పోతే డిష్ చాలా తగుతుంది మేము ఫుల్ రెస్ట్ తీసుకోళ్ల వ్ శంకాక్ అ అట్లా ఫేర్ వెల్ లో ఫుల్లు దృష్టి తగగిలింది ఈ ఆవలింపులు చాలా వస్తున్నాయి్
అవునా నాకు కూడా అట్లే ఉంటది అందుకే నాక్ ఎక్కడికన్నా పోవాలన్నా కూడా ఏం పోబుద్ది కాదు పోయినప్ప నుండి ఇంక తల్న ప్
హూ మ్ లాస్ట్ కదా అని అందరూ గునుగుత అంటే ఇంక పోయిన
అవును డన్స్ చేసినావు ఫేర్మ లో
ఆ లేదు వామప్ ఫ్రెంస్ లాక్కొని పోతా అంటే నేను వదులుకొని మరి వెనక్కిొచ్చినా అందుకు ఆ ఆ ఆ ఏ ఇంట్రెస్ట్ లేదు జస్ట్ే ఎంద ఎష్ నా కుచ చని మా ఏవి చూస్త చంద
మీ ఫోటోలు కూడా వేస్తున్నారుారే మీలో
ఆ ఒక మూడు వచ్చినాయి మా ఫ్రెండ్స్ తో మా మా వెళ్ళిపోదా మా ఫ్రెండ్స్ అయితే తిరుపలకి పోాల కదా పుదాంప పుదాంప అని అంటున్నారు లేదు మా క్లాస్ ఏవి ఇంకా రాలా మాకు సెక్షన్ ఏవిం రాలేదు అని నేను ప్లే కూర్చోబెట్టినామా లాస్ట్ లో మా గ్లాస్ ఏవి అయి చెప్పనాక ఆడు ను్ సుంతా నువ్వు ఎక్కడున్నావ్ చెప్పు అని అన్నారు బ్బా పు వేంది కుంట మళ్ళీ చూసినార ఒకత్రి టైమ్స్ క అంతపంట
ఆహా
మేము ఐవీక్ పోయినప్పుడు అదొక ఫోర్ ఆర్ఐ గ్రూప్ ఫోటో ఇంకో నార్మల్ గ్రూప్ ఫోటో మా ఫ్రెండ్స్ ఫోటో వేసినారు మయ్యా వీళ్ళు ఇది కూడా పెట్టినారా అనుకున్నాను మరి ఆ నెక్స్ట్ అే బాగుంది
నువ్ మేడం దగ్గర పోయినానప్పుడదా
అది ఉంది అయితే టోటల్ ఫోర్ ఫోర్ ఫటోస్ ఆ మేడం దగ్గరది ఇంకొకటి పానీపూరి బయట తినకపోయింటే అది పెట్టిన్నారు మా ఫ్రెండ్స్ తీసుకు కున్నదో అట్లా త్రి ఫెన్స్ బాగుంది మా మేం ఉన్నింటే బాగుంది అవును అది పబ్లికేషన్ అడుగుదామని మర్చిపోయినాను నాకు ఈరోజు చెప్పండి అది కన్ఫామ్ గా మర్చిపోయినాను నేను దానికోసమే కాల్ చేస్తా పక్కా సెకండరీ డేటా వాళ్ళు అయితే ప ఇకా చెయండి అని అన్నారు
అది చెయండి కొంచెం బెదిరిస్తారు అన్నమాట వళ్లు మిమ్మల్ని వైవాగ్ పంపియము ఇప్పుడే చేయ్యండి మాకు ఎట్ల అయిన తెలియదు అంటే ఇప్పుడప్పుడు చేనిక్కి ఆది కాదు ఎట్లయినా కూడా
మ్మ్ లేకపోతే జీపి మేం అసలు రాణించుకొను అన్నింది అదే తీసుకోన్నాది కోఆర్డినేటర్ అమ్మెనే ప్రాఫిట్కి సో మొత్తం
మా కూడా అప్పుడు ఆ మేడమే ఉన్నింది
ఉ
అప్పుడు నున్నే ఫస్ట్ వైవాగ్ పంపించి విరికిించింది అమ్మ
ఆహా
గంటన్నారా సేపు తీసుకున్నారు వాళ్ళు ఫస్ట్ నేనే కదా ఇంకా వన్ సిక్స్ లో ఎంత సేపు అసలు వై అదలేదు ఆయన మొత్తం నాది ఎనీ పేపర్స్ ఉన్నాయి నైన్టీన్ నో ఎన్నో పేపర్స్ అ ప్రతి పేపర్ అడిగినాడు ఆయన
వచ్చింది అవుట్ పట్ ఏం చేసింటే వచ్చింది నేనేమో అంత కొంచెం చఛార్జీ పెట్టినకి అట్లా చేసిననా కానీ అప్పటిక అంత తెలిసి కొన్ పోయినా
మ్మ్ అయితే మంచి పన అయ్యింది
ఒక ఐదు ఆరు స్టెప్పులు ఉంటాయి ఆ ఐద ఆరు స్టెప్పులు అన్ని పది కంపెనీ కి యూజ్ చేసే
అవును సేమ్ ఒక్క స్టెప్ చేస్తే చాలు సేమ్
తెలియక చిన్నప్పుడు ఇవే చదువులు ఎంత కష్టమా అ అనుకుంటానే ఉన్నాము కానీ ఇప్పుడు వచ్చినాక లో ఈజీ అయిపోతుంది ఇవన్నీ
అవును బట్ మన ప్రాజెక్ట్ ఇది ఎక్సెల్ లో కాబట్టి మంచిదైంది వేరే వాళ్ళు ఎస్పిఎస్ ఇవ్యూ షూస్ చేసిన వాళ్ళు చాలా కష్టం వాళ్ళు ఎందుకు ఇదే యూజ్ చేసినారంటే వాళ్ళు బొక్క అయిపోతారు అంతా సో మంది కొంచెం వాళ్ళతో పోలిక్ష
వాళ్ళనే కాదు కానీ మనల్ని కూడా అడుగుతారు తెలుసా
హ హ
మనల్ని కూడా అడుగుతారు వాళ్ళు అదేంటంటే ఏం అడుగుతారంటే మీరు ఎక్సెల్ యూ ఎక్సల్ ఎందుకు యూజ్ చేసుకున్నారు ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చినన్నాయి కదా ఏఐ ఫోన్స్ అన్నిీ అ వాడకున్న చల వన్ అవర్ అంటే ఇంకా మనం ఏం చెప్పలో మనం ప్రాజెక్ట్ దాంత సెట్ అవ్వదు అత్యురసి ఉండదు ఎక్సెల్ అయితే కొంచెం తెలిసింది కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి ఇంకా
అవును వాళ్ళ దాని కన్న చేయడం మనకు సవాల
హ
వాళ్ళుాన్ని ఎలా కన్వన్స్ చేయ్యి అప్పిస్తాారు
అవునవును అవును
హ
స్టార్టింగ్ పోతే కొంచెం కష్టం ఉంటది
ఆహా
ఉ
అవును నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అప్పుడు పోలే లాస్ట్ టూజస్ క ఆఫ్టర్నూన్ పోయి బా ఈజీగాయి ప్పు కొట్కున్నా లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్ తోసినాను నన్ని నువ్వు వింతేనా ఎప్పుడుకి ఇట్లా వండిపోతావా మేము వెళ్ళిపోయినాక గంటసేపటికొస్తావు పో ఫస్ట్ అని తోసినారు ఈరిగిచ్చినారడా సార్ దగ్గ సార్ అయితే ఏం చేసినావు అమ్మా నువ్్వ ఏం చెప్తానో ఏం చేసినావు్ మసలు చేసిందే చప్పాల కదా కదా బాగా చేసినావు్ కదా అ సారు నా నోట్లో వాట రాదు అలా వాళ్ళు అడుగుతంటే అట్లాంటుంది స్టార్టింగ్ లో పోతే గుచ్చి గుచ్చి అడుగుతారు అని తున్నాయి పోతే
ఆహ
సది పరిస్థితి నాకు ఆ పబ్లికేషన్ టాఫిక్స్ ఈ రోజు ఎట్లా కూడా
అదే నిజమ ప్రాసెస్ ఎందుకంటే నేను పెట్టాలి నేను పబ్లిష్ చేసి న్నది నీకు అది పెడతాను పబ్లిష్ చేసినట్టు పేపర్ మాది దాంతో ఏమే కంటెంట్స్ ఉన్నాయో అవి న ఇవి యాడ్ చేసుకో అంతే నావవి రిమూవ్ చేస్త ఎకు ఎందు కంటే అది కొంచం కష్టం ఉంటద అన్నమాట అవి అఔట్లైన్ బోార్డర్లు ఉంటాయి కదా అవంతా పెద్ద తలకాయ నొప్పి చగా ఉండేవి అన్నమాట అవి అ ఇ నువ్వు ఏం చేస్తావుంటే నాది ఒకసారి నేను మా సార్ పెట్ చిన్న దాంట్లో చూస్తా ఉందేమోన్నది
ఓ ఒక ఫామ్ ఉంటదా అయితే కల ఎటర్లాగా
అది వాళ్ళు ఇస్తారనమాట ఓ ఎట్లా చేయాలా అని అ నేను ఆల్రెడీ నాది వద్ద చేసినది ఉంది కదా నావి ఎదిర్ చేసే కొ ఇవ అ యాడ్ చేసేసుకో అక్కడ అంతే
ఓ థ్యాంక్ యూ అవును చాలా అప్పుడు మీరు ప్రాదస్ అే నువ్వు ఎట్లప్పుడు బృష్ చేసినావు అంటే నేను ఆడ కాలేజ్ లో చెప్పొచ్చు
పబ్లిష్ ఏముంది నేను ఈ జర్నన్ తీసుకున్నాను ఎందుకు ఇక తీసుకున్నావు అంటే నా బడ్జెట్ ఇ ఏదే జర్నల్ ఉంంది. ఇది కొంచెం మంచి కూడా ఉన్నింది. నాకు సీనియర్ అక్క వాళ్ళు కూడా రిఫర్డ్ చేసినార అని చెప్పి దీంతో చేసుకోమని అని చెప్పి అంతే
చె అయండి ది సో నేను నేను ఎడిట్ చేసుకుంటా
ఆ గితావన్న అయితే ఫిఫ్స్టీన్ హండ్రెడ్ ఉ టూ థౌసండ్ త్రీ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లు ఉన్నాయి ఈ జన్నాలు ఒక్కటే వెయ్యి రూపాయల్లో ఉ ఉండది
అంటే మనం డబ్బులు కట్టాల దానికి
ఆ వెయి రూపాయి లోదు
వీళ్ళు ఏం చేస్తున్నంటే కాలేజీలలో ఒక ఆ అది ఎన్నో వస్తుంది గ్రాడ్యుయేషన్ లో లాస్ట్ లో గ్రా జష ఉండ అదేదో
అ
దాని కోసం థౌజండ్ కట్టండి అని అంటున్నారు ఇప్పుడు మళ్ళీ దీనికి పోషణ
అదా అవి టోపీ పెట్టి అవి ఇస్తారులే గ్రాడ్యుయేషన్లే చేస్తనండి
అని అన్నారు ఎంతవరకు నిజమో తెలీదు థౌజండ్ రూపీస్ తట్టేళంట అవసరమా దానికి తొక్కలో వాయము వద్దుట థౌజండ్ బట్ట
ఒక బాటిల్
ఆ మజకుని స్నా కూడా ఒక బాళ ఇచ్చినారు
ఆ బాటిల్ పింక్ కలర్ బాటిల్ కదా నేను ఒక రోజు వాటర్ తీ తాగుతాంని తీస్తూనేనా ఇంట్లో వాకింగ్ నుండి వచ్చాక కింద పడిపోయింది తగిలిపోయింది
కేకే బ్లాక్ ముందర మా ఫ్రెండ్స్ ఏం చేసినన్నారు ఆడుకుండా ఆడుకుండా పగొట్టేసినన్నారు అబ్బా ఒక బాటిల్ ఫస్ట్ బాటిల్కే పగిలిపోయింది అనుకుంట్రి
సరే అతే ఉంటాను బాయ్ బాయ్
బారు